ఆ చెప్పండి
స్కారామ్ అండి ఆ
కరం
ఇ ఎ కూడా ఏం చేస్తున్నారు
ఎం చే ఇప్పుడు సమ్మర్ టైమ్ కదా అందరం కలిసి బయట కూచొని ముచ్చట్లు ఎస్తన్నాం
చుట్టుపక్కల అందరు చుట్టాలే మనకి, అట్లా బయట కూర్చొని ముచ్చట్లేయడం, టీవీ అసలు కరెంట్ ఇప్పుడు ఉంది కానీ టీవీస్ ఇవన్నీ వాడక ముందు కరెంట్ లేక ముందు చిన్నప్ప రోజులలో బయట కూర్చోవడమే, ఒక పెద్ద పండుగ అసలు చెట్ల గాలికి బయట కూర్చొని ముచ్చట్లు వేస్తుంటా అసలు వేరే ఉంటది కదండి.
ఇప్పుడు మీకు చెప్పాలా ఒకటి మా సైడ్ కరెంట్ చేయలేదు అ అసలు అందుకే కావచ్చు అందరు కలిసి మ
ఇది చాలా మంచి
వాళ్ళు అట్లా కూర్చొని ముచ్చళ్లు పెట్టుకోవాలనే కావచ్చు కరెంట్ వా అసలు ఒక వన్ అవర్ అయితుంది
అవు ఈ ఇట్లాంటి రోజులన్నీ చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇంటికి వచ్చినప్పుడు సెలవులకి
చాలా
ఎప్పుడో ఫోన్ చూస్తూ బిజీ బిజీ ఉండే లైఫ్ నుంచి కొంచం
మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చేసినాం హ్మ్
ఈ చల్లటి గాలికి హెల్తీ ఉంటాము అసలు హ్యాపీ ఉంటది ఆ అసలు అమ్మమ్మ తాత ఒక తాత నానమ్మ అమ్మమ్మ ఉంటే వాళ్ళు కథలు చెప్తుంటే ఉం వాళ్ళు చెప్పే కథలు అసలు ఎవరు చెప్పలేరు చిన్నబ్బుడయితే తాతయ్య వాళ్ళని చాలా ఓరిచేది కథలు చెప్పు కర కథలు చె
నిజంగా తెలుసా అండి అసలు నేను మా మాత్రం ఇప్పటికి గూడా ఓర్రిస్తా అసలు తాతయ్య వాళ్ళనైతే ఇప్పుడే కరెంట్ వచ్చింది అసలు మ తాతయ్యకు ఉత్త నార్మల్ గా ఉన్నప్పుడు అస్సలు కథలు చెప్పడు ఎప్పుడైనా డ్రింక్ చేసి ఉంటడు చూడు అప్పుడైతే ఎ ంత బాగా చెప్తాడు అసలు కథలంటే అసలు నిద్ర వస్తది మళ్ళీ ఆ సాంగ్ వాడడం అయినా ఏదైనా అసలు ఇంత బా నేనయితే మా ఫ్రెండ్స్ కూడా చెప్తా
అసలు తాతయ్య నానమ్మ ఉన్నా వాళ్ళు చాలా దృశ్యవంతులు వాళ్ళకి చెప్పే కథలు విని పెరిగిన మనం అసలు
ఇంకా చాలా
ఎంత మర్చి పోలేమో వాళ్ళు రోజు ఒక కొత్త కథను వె వెతకలేక వాళ్ళు గుర్తు తెచ్చుకొని మనకి చె చెప్పడం అసలు చాలా బాంటది
చాలా అంటే చాలా మళ్ళీ మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి అసలు ఏ ఫెస్టివల్ అయినా కానీ ఎంత బాగా జరుగుతుందింటే అంత బాగా జరుగుతది
అవును అందరు కలిసి చేసుకునే పండుగలు చాలా బాగుంటాయి అందరు కలిసి ఉండే దానికంటే ఇంకా వేరే ఉండరు అందరు ఒక దగ్గరకి వచ్చి అందరు ఒక దగ్గర వండుకొని ఒకటే దగ్గర తినడం
మా ఇంట్లో అదే జరుగుతది అసలు ఏమన్నా నోములైనా బోనాలైనా ఏమైన్నా చేస్తే అందరి మమ్మీ మా మమ్మీ పెద్దది కాబట్టి అందరి దగ్గరకి వెళ్ళి మనీ కలెక్ట్ చేసుకొని తీసుకొని వస్తాయి తర్వాత ఇక పిన్ని వాళ్ళ అందరు వచ్చేసి అందరు వంట చేయడం పండుగ రోజు
కలిసి పంచుకోవడం కలిసి పనులు పం
చెల్లల అందరం మేము ఆడుకోవడం తమ్ముడు వాళ్ళు ఇలా ఇట్లా వాళ్ళు వేరే గ్యాంగ్ మేం వేరే గ్యాంగ్ అసలు ఇంత బాగుంటంది తర్వాత లాస్ట్ కి పూజలు ఇట్ల అన్న అయిపోయిన తర్వాత అందరం కలిసి పోవడం తమ్ముడు కలిసి కూర్చొని తినడం
కలిసి పనులు పంచుకొని కలిసి ఆడుకొని కలిసి మంచిది మేం కలిసి ఉండడంలో ఉండే ఆనందం
ఆ కిక్కే వేరు ఉహూ దొరకదు
ఇంట్లో పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవాల్సినవి చాలా విషయ చాల ఉంటాయి ఇట్లాంటి పండుగలప్పుడు అన్ని చూసి కొంచెంమయినా పిల్లలు ఇన్స్పైర్ అవుతారు
మీకీ అట్లా రీసెంట్ ఏమన్నా ఉందా
అసలు మేము నేను ఇంటికొస్తే చూస్తాను వాళ్ళ పద్ధతి మాట్లాడే విధానాలు కల్పు గొల్తనం అందరూ అంటే కలిసిపోయి అందరికి అన్ని ఇవ్వడం చుట్టుపక్కల వాళ్ళు వస్తే పంచుకోవడం లేకపోతే ఐఏదైనా పిండి వంటలు చేసినా కూడా వాళ్ళతో షేర్ చేసి
అది పల్లెటూర్లో మాత్రం ఉంటది అదే సిటీలో ఇట్లా అస్స అసలు ఉండదు అసలు మొక్కలా కూడా చూసుకోరు ఎవరైనా ఎవరికైనా ఆ మనిషికి ఏమైంద అంటే మనకేంది లే అని ఊకుంటారు అదే ఇక్కడ ఎవరికన్నా ఏమన్నా అయితే ఖచ్చితంగా అందరూ దగ్గర ఆ ఇంటి దగ్గర ఉంటారు ఆ ఇంటి ముందు ఉంటారు అ
అసలు ఈ పల్లెటూరులో ఉండే గొప్పదనం ఏంటంటే అసలు ఎన్ని గొడవలనా ఏదైనా కష్టం వచ్చేసరికి అందరు
అందరు ఒకటే దగ్గరకు వస్తారు
మాట్లాడి అది సాల్వ్ చేేసి అప్పటి వరకు ఎంత శత్రువులయినా అప్పుడు ఆ ఒక్క మినిట్ వరకి కలిసిపోయి వాళ్ళకి సపోర్ట్ చేసి
ఎంత బాగుంటరో మా ఇంట్లో కూడా చాలా గొడవలు అయితాయి మళ్ళీ ఎవరనా బయట నుంచి ఒక వ్యక్తి అంటే ఎవరు అంటే మా దాంట్లో ఎవరినన్నా ఏమన్నా అంటే చాలు మా వాళ్ళు అందరు కలిసిపోతారు
అవును అలానే ఉండాలి అసలు మనలో మనం ఎన్ని అన్ అనుకున్న బయట వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు
మా ఫ్యామిలీ గురించి మాత్రం చాలా గొప్ పర్ చెప్పుకుంటా నేను
అవును ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అయినా మంచి పెద్ద ప్లేస్ లో హై పొజిషన్ లో ఉంటుంది ఫ్యామిలీ తర్వాతనే ఎవరైనా
ఊ బళ్లి కూడా పలుకుతాం
యా ఇప్పుడు విలేజ్ లో అయితే ఇట్లాంటివి నమ్ముతారు బళ్లి పలుకుతుంది వీల
అవును అలాంటి కొన్ని నమ్మాలి కొన్ని నమ్మక కూడదు
తెలుసా చాలా బాగుంటాయి ఇవన్నీ తెలంగాణ స్ లో ఫ్యాన్ పంక అంటారు స్పిచ్ ని కట్ అని అంటారు
ఇంకా ఇట్లా వాటర్ ని పడవయడాన్ని ఒలికబతున్నామ అంటారు వెతకడాన్ని లెంకుతున్నాం అనేసి భలే ఉంటేయి
ఇంకా ఏమన్నా ఇమన్న తెల్సా మీకళ్ళ
అంతే కొన్ని అంతే తెలుసు
అ వస్తున్నాం మన స్టైల్ వస్తు సి అంటే సిటీలో వాళ్ళు ఆ వస్తాన్న వత్తన్న పోతన్నా
అని ఇక్కడ అంటరు వాళ్లేమో సిటీలో వస్తున్నాం ఆ అనుకుంట మళ తర
నేటివ్ లాంగ్వేజ్ అసలు ఊర్లో ఉండే భాష పచ్చి తెలంగాణ భాష అంటారు కదా
మళ్ళీ గోచిక్కుడుకాయని కూడా గోకరకాయ అనేసి భలే మాట్లాడతారు స
మనకి తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ లో చాలా నేర్చుకోవచ్చు
చాలా ముఖ్యంగా వరం
వరం వరంగల్లో ఓ ఒకలాగా ఉంటది కరీంనగర్ వాళ్ళ భాష ఒకలాగా ఉంటది
ఉమ్ వరంగల్ని వరంగల్ని ఓ ఓరుగల్లు అని కూడ పిలుస్తారు అది లెసన్ కూడా ఉంది దాని గురించి
అసలు కాకతీయులు వరంగల్లో ఉ ఉండే వరంగ
ఆ కోట ఉ
చాల బాగుంటదండి
చాలా
మన మన జనరేషన్ చిన్న పిల్ల ఐపో లైక్ ఒక అదృష్టం అనే చెప్పాలి. ఇంకా ఫ్యూచర్ లో జనరేషన్ వాళ్ళు ఇవన్నీ మనమే అనుభవించింది తక్కువ మనం. పెద్దవాళ్ళకంటే అంటే వాళ్ళు ఇంకా మనకంటే తక్కువ అనుభవిస్తారు ఇప్పటికే చాల పక్క అందరించిపోతున్నా మా కనిపించడం లేదు చిన్నప్పుడు చూసినవి ఇప్పుడు కన్
ఇప్పుడు మళ్ళీ వారు కూడా వస్తుంది
ప్రతి తిది పొల్యూషన్
మళ్ళీ ఇప్పుడు వారు కూడా జరుగుతుందిగా
అసలు స్వచ్ఛమైనవి దొరకడమే కష్టం ఉంది ప్రతిీ దాంట్లో కల్తీ ఆ ఇ తినే ఫుడ్ అయి టం స్లో కల్తీ
మరి అసలు రీల్స్లలో చూస్తున్నా రీల్స్ లలో మాత్రం మిక్స్ మిల్క్ టొమాటో స్పైన్ అన్నిలలా స్ప్రే చేస్తున్నారు ఇంజక్షన్ చేస్తున్నారు అసలు ఏందో కలిికాలం కలియుగం
అంతే తాగే నీరు స్వచ్ఛమైనవి లేవు పీల్చే గాలి లేవు అన్నిీ పొల్యూషన్
నల్గొండలా క్లోరిన్ హు
అసలు ప్లాస్టిక్ వాడకన్ని తగ్గిస్తే బాగుండు గవర్నమెంట్ అప్పుడు కొంచెం బాగుండేది
హు
మనం మన ఫ్యూచర్ తరలాకి ఏమి ఇస్తున్నాం అంటే పొల్యూషన్ ఇస్తున్నాం అంతే
అవును అయిపోతది అంట ప్రతిదీ పొల్యూషనే ఏరైనా సౌండ్ అయినా క్లాస్ ప్రతిదీ పొల్యూషన్ ఏ
ఆ కాకపోతే మనం చిన్నప్పుడు ఉన్న రోజులు ఇప్పుడు లేవు అసలు అప్పుడున్న వెదర్ అయినా అప్పుడుండే
అప్పుడప్పుడు అనిపిస్తది అంటే ఆ కాలంలో పుట్టుండే బాగుండు అనేసి
అవును అప్పుడు చూసిన పక్షులే
ఆ పెద్దవాళ్ళు ఇట్లా మాట్లాడుకునేది అప్పుడు ఎంత బాగుండేది అసలు ఆ పెద్దవాళ్ళ ఇప్పుడు అప్పుడు ఇట్లుండే ఇప్పుడు ఇట్లుండే అని చెప్తుంటే అసలు ఆ కాలంలో పుట్టుంటే అయిపోవు అయిపోవు
అసలు చిన్నపిిల్లలు ఆటలు కూడా తగగిపోయిన ఇప్పుడు పిల్లలు ఫోన్
ఫోన్ ఫోన్ ఫోన్ ఫోన్ వాళ్ళ ఆ ఫోన్స్ వల్ల వాళ్ళు ళ్ళ బయట ఆడకపోవడం వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి చనా తాయి బయట ఆటలు ఆడకపోవడం వల్ల వాళ్ళ వాళ్ళ బాడీ వాళ్ళకి సపోర్ట్ చే చేస్తలేదు హ